హలో
హలో నమస్తే అండి ఎలా ఉన్నారు
హా బాగున్నా మీరు బాగున్నారా హ్మ్ ఇంకా జరం మాత్ర ఆ వస్తుంది చెప్పండి నాకు ఆ అయింది మీదయ్యిందా వదిన
ఆ అయింది సైడ్ లోన్న డిస్టర్బెన్స్ వస్తుంది అట్లా రావట్లే రావకూడదు డిస్టర్బన్స్
ఆ ఓకే ఓకే
మరి ఏం తిన్నారు
ఇవాళ బిర్యానీ చేసినామ్ మా అన్నయ్య బర్త్డే ఉండి అయితే
ఆహా మీకు వచ్చా బిర్యానీ చేయడం
ఆ మా వదినే వాళ్ళు చేసిండ్రు
ఆహా మరి మీరి ఏం
అన్నాకుస్త ది అన్న కానీ ఇక మా అత్తమ్మ మమ్మీ మా అక్కాయ వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు అన్నీ
హ్మ్ మీ సైడ్ ఎలా ఉందండి వెద
ఆ కూల్ అయింది మధ్యాహ్నం ఎండ ఉండే ఇప్పుడు కూల్ అయిపోయింది
స్వీట్ లో ఏం చేస్తారండి మీరు
స్వీట్ స్వీట్లా ఆ డిష్ శరుకుర్మా సోజీ గులాబ్ జామున్ హ్మ్ చంచం ఇది అన్ని చేస్తా నేను కుబానిగా మీతా
హ్మ్ సైడ్ నుంచి వేరే సౌండ్ కూడా వస్తుంది ఏదైనా చెప్తే
ఆ ఎవరు చెప్పలేరు ఇక్కడ
ఇంకా చేం చేయొచ్చు మీరు
ఆ మీకు ఏమేమి వస్తది
నాకు గులాబ్ జామున్ వచ్చు
ఆ
ఇరుకుుమా
తెప్పరు అ అ లా హా సుజీ హల్వా
చిన్న చిట్న దిషూ
భర్చ రా కొన్నా మరి అమ్ జల్లీ స ఆసబాటు
వాయిస్ ఎవరిది వస్తుందండి అట్లా రావద్దు ద ఏంటి
అది పక్కళ్ళు కావచ్చు
అట్లా రావద్దు దీంట్లో సౌండ్ మీదే సౌండ్ రావాలి ఉం డిస్టర్బెన్స్ వచ్చి కట్ అయితే రాదు మ
ఆ ఇంకా చెప్పండి
మరి షాపింగ్ చేసారా మరి పండుగకి పండుగకి షాపింగ్ చేసారా బక్రీద్ మొన్ననే బక్రీద్ అడి కాదా మరి తీసుకున్నారా బట్టలు
ఆ తీసుకున్నాం బట్టలు ఇట్లానే రంజాన్ కి ఎక్కువ షాపింగ్ చేస్తాం మ ఇది బక్రీదప్పుడు ఏము ఉండది అంత
బక్రీద్ అంటే ఏమని చెప్పగలరండి అంటే ఇదిేం కోసం ఇస్తారు అని ఎట్లా అంటే ఎట్లా వచ్చింది ఏమనా చెప్పగలరా
బక్రీద్ అంటే మేము మేక్కలు కోస్తాం ఆ షిర్పూర్మా చేసుకుంటాం
అట్లా కాదండి ఇప్పుడు విన్న విను అంటే ఇప్పుడు ఒక ఉండే ఒక నబీ ఉండే అట్లా అని విన్నాను నేను అట్లా అది నిజమైన దానికి అంటే ఎప్పటి పండుగ గద్ద నుంచి ఉన్నది ఎట్లా వచ్చింది అట్లాని
ఆ ఏంటిది
పండుగ ఎట్లా వచ్చింది మీకు దాని స్టోరీ ఏంది చెప్పగలరా
ఆ అది నాకి ఇంకా తెలియది
అ ఇంకా చెప్ప
మీకు తెలుసా
నా తెలుసు అండి కొంచెం కొంచెం తెలుసు
అ ఇ ఇంకా చెప్పండి మీరు చెప్పాలి
అదే రెసిపీ చెప్పండి మమేం బాగొచ్చు ఇతే రెసిపీస్ సంట ఆర్కనకితే చికెన్ ఫ్రై అట్లా చేసి
ఆహా అ అవునా
మీరు ఎట్లా చేస్తారండి గులాబ్జామున్ అంటే జ గులాబ్ జాన్ కూడా వెరటీస్ ఉంటాయి కదా అట్లావి
అది ప్యాకెట్ తీసుకొని వేస్తాం ప్యాకెట్ తీసుకొని వచ్చి అది మిల్క్ లా నాన పెడతాం ఇట్లా
ఓన్ కూడా చేయొచ్చు కదా అనిన్న నేను కొంతమంది ఓన్ కూడా చేస్తారట గులాబ్ జామున్ ప్యాక్ చేసుకుంటారా
అవును మేము ప్యాకెట్ తీసుకుంటాం కొంతమంది బ్రెడ్ తోని ఇంకా చేసుకుంటావు
ఆ ఎలా చెప్తారండి ప్యాకెట్ తీసుకుని నాన పెట్టుకుంటారా అంటే కొంచెం దాని కూడా వెరైటీస్ ఉం టయి కదా కొంతమంటిది కూడా వేరే వేరే
ఆహా మేము ఆ దాంట్లోనే కొంచెం నెయ్యి వేసి పాలు వేసి నాన బెట్టి ఉంచుతాం ఆ చిన్న చిన్న లడ్డూలు చేసి ఆ మళ్ళా దాని నెయ్యి అయినా డాల్డా అయినా కడాయిలా వేసి లడ్డూలు చేసినయి వేస్తాం దాంట్లో అయినాంక మళ్ళా తీసి అది షుగర్ ఉంటది కదా
షుగర్ ఆ షుగర్ ఎట్లా తీసుకుంటారండి అని ఇప్పుడు మీకు ఎంత షుగర్ మీ ఎట్లా అని చేసుకుంటార దేన్నీ బట్టి తీసుకుంటారు షుగర్ వేసుకు కోవాలంటే ఇప్పుడు మీరు ఇప్పుడు గులాబ్ జామున్ పిండి ఎంత తీసుకున్నారు లడ్డులు ఎట్లా చేస్తారు దాన్ని బ ట్టి షుగర్ అయితే వేస్తారు
ఆ దానికి బట్టి షుగర్ వేస్తాం ఇక ఎన్ని ఒక చిన్న ప్యాకెట్ తెస్తాం దాని అట్లా థర్టీ ఎయిట్
చిన్న ద చిన్న ప్యాకెట్ అయింటే గ్రామ్స్ లల్లో ఎన్ని ఉంటాయి అలా దాన్ని బట్టి క్వాంటిటీ ఏదైనా క్వాంటిటీ బట్టి ఏస్తారు కదా
అవును ఉమ్
చెప్పండి
అదే
ఇంకా షుగర్ తీసుకున్నారా ఇంకా
ఇంకా ఇలాయిచి ఆ వాటర్ తీసుకొని అది పాలకం తెస్తా చేస్తాం పానకమ్ చేసుకొని పాన్ కమ్
ఉమ్
ఉమ్ అది చేసుకొని చాలా షుగర్ వాటర్ తీసుకుంటాం వాటర్లా షుగర్ వేసి ఇలైచి వేస్తాం వేసి ఆ మంచిగా ఉడికించాలి ఉడికినాంక పక్కకు పెట్టాలి
ఇప్పుడు దానిలో వస్తాయి కాదా ఆ అది ఎట్లా తీసుకోవాలండి ఇప్పుడు దాని సరిపడ అయింది లేదా అని ఎట్లా తెలుసుకోవాలి
అది చిక్క ఓట్ అయితది కదా చిక్కగా అయితది
చిక్కగా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సప్ పోస్ తెల్వనే తెల్వదు ఇట్లా నను గురుతుబట్టాలి
ఆ అది ఎట్లా అంటే యా చిక్కా ఇట్లా చేస్తే చేయికి ఇట్లా అయితది చూడు బ ఆ అందుకుంటది కదా ఆ గంతా అయినాక ఇకా కొంచెం ఇట్లా క్షీరాంచి దాంట్లో వేసుకోవాలి ఆ లడ్డూలు
మమ్మీ వా కోమ్ వాటర్ లో వేసుకొని మ అట్లా అట్లా ఎయ్యాలా అండి అట్లా వేస్తే నేను విన్నాను అంటే ఇప్పుడు క్షీరం లో మంచి గాని పీలుచకుంట
దేంట్లో
వామ్ వాటర్ లో ఇప్పుడు మీరు లడ్డూలు డీ ఫ్రై చేసారు కదా దానిలో వేసుకొని దాని తర్వాత చీరలో వేసుకుంటే మంచిగా అది చీర పట్టుకుంటుంది కాని
అవునా
మీరు అట్లా చేయ్యాలండి అంటే ఇప్పుడు వేరే వేరే ఆ ఇప్పుడు వేరే వేరే లాగా చేసుకుంటారు ఓకే అని పోజ్ బిర్యానీ అనుకోండి వేరే వేరే స్టైల్లో ఉంటే వేరే వేరే చస్ తీసుకుంటారు వేరు వేరు
అవును ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు బిర్యానీ అయినా ఏ వస్తు అయినా హ్మ్మ్
హ్మ్మ్ ఇంకా అయిపోయిందా అండి దాని తర్వాత వేసుకొని సైడ్ లో పెట్టుకొని లేకుంటే ఎట్లా చల్లాబడాలి చీర చల్లబడాలి లేకుంటే అట్లేనే వేసుకోవాలి
అది కొంచెం వేడి కాదు కొంచెం చల్లకు కాదు మీడియం
నార్మల్ మీడియంమ్
ఆ నార్మల్ మీడియంంలా టెంపరేచర్ లా అది లడ్డుల్లో వేసుకోవాలి
ఆ ఆహ్ ఇప్పుడు సైజ్ మన ఇష్టం బట్ బట్టి చేసుకోవాలి మని
ఆ అ
ఇంకా మీకు ఎక్కడెక్కడ సమ్మర్ కదండి సమ్మర్ లో ఎక్కడెక్కడ వెళ్ళారు వాటర్ లో వెళ్ళారా లేకుంటే పిక్నిక్ వెళ్ళారా
ఆ పిక్నిక్ పిక్నిక్కిి వెళ్ళినం
ఇక్కడ అండి ఇక్కలా ఇక్కడ వెళ్ళారు
ఇక్కడ పెద్దవాగాని ఉన్నది అక్కడ వెళ్ళిన మేము
ఉహూ మంచిగా ఉంటుందండి అక్కడ ఫ్యామిలీ తోటి వెళ్ళచ్చా మీ ఫ్యామిలీ తోటి ఎన్ని మంది వెళ్ళ
హ్మ్మ్
హ్మ్మ్ సరే సరే ఆంటీ
ఆ సరేండి